మ్మ్
ఊ ఏంది ఊ ఏం జెస్తున్నావ్?
ఏం లే. తింటన్న డ్రై ఫ్రూట్స్.
మంచిగ నీ పని బాగుంది.
మ్ అన్నీ పని బాగుంది. పని బాగుంది. ఏం బాలేే.
మంచిగ మేస్తనే ఉన్నావు కదా నే ఇంకేం కావాలి?
పని కూడా చేస్తున్నా. ఆ బట్టలు నానబెట్టిన ఉతకాలి. మ్. ఆడ నానబెట్టిన. అవును.
గ్రేట్.
హ్మ్
నాకు ఏదన్న చేయిబుద్ధి అవుతది గాని, ఈ బట్టలు పిండుడు, బట్టలు పిండేయుడు అస్సలు చేయబుద్ ది కాదు.
నాకు గిన్నెలు తోమబుద్ధి కాదు. మ్ బట్టలయినా పిండుతాగాని, గిన్నెలు తోమబుద్ధి కాదు. అదే
యా ఈ మధ్య గిన్నెల్ తోమడు అలవాటు అయిపోయింది.
హ్మ్ ఆడ రొండు ఇల్లు చూసుకొని చేయి ఇంగా.
నీకు నాకు ఇద్దరికి తీసుకుంటా చేసి నేను ఒకదని చేసుకుంటే నువ్వు ఫీల్ గావు.
సరే ఈరోజు పోయి అడిగిరాపో రేపు అస్తా ఇగా నీ రూంకి. హ్
వచ్చిన పైసలన్ని దానికే పోతయి మరి నీ ఇష్టం.
పోనీలే ఎక్సర్సైజ్ అన్న అయితది.
అబ్బా ఎక్సర్సైజ్ చేయాలంటే నువ్వు ఇంట్లో కుసోని కూడా చేయొచ్చు. పొయ్యి చేయాల్సిన అవసరం ఏం లేదు.
ఇంట్ల కుసోని చేస్తే బోరు కొడతది. వేరే వాళ్ళ ఇంట్లకి పోయి చేయచ్చు.
వావ్ వావ్
హ్మ్ ఇంగా చెప్పు
ఏముంది ఇది ఎడిట్ చేయాలి వచ్చేసి ఈరోజు. ఉ చేస్తున్న నీతో మాట్లాడుకుంటా హ్మ్
ఏమంచి సినిమా ఉంటే చెప్పు చూద్దాం ఈ రోజు.
మంచి అరే ఆ సిరీస్ చూడవే బాగుంది.
అంటే టీవీలో పెట్టుకొని చూ చూడచ్చా.
ఆ వద్దులే చూడకు.
ఆ టీ వి లా పెట్టుకొని చూసేది చెప్పు.
టి వీ లా పెట్టుకొని చూశేదా. నాకు కొత్త సినిమాల కంటే పాత సినిమాలే ఇష్టం.
చెప్పు
శశిరేఖపరిణయం చూశినవా?
ఆహా చూడ్లే.
అది చుడయితే.
ఎవ్వరు హీరో?
హీరోనా అది తరుణ్.
తరుణ్ ఎవ్వరు. సినిమా చూపిస్తా మామ. ఆడేనా ఆ
తరుణ్ ఏం సినిమాలు తీసిండో నాకు గుర్తుకొస్తలేదే. యూట్యూబ్ లో కొట్టరాదు అది వస్తది.
ఆ
అది బావుంటది నాకు ఇష్టమైన మూవీ అది. ఇంకా గోదావరి, ఆనంద్.
గోదావరి బావుంది చూశినా.
అవి ఫీల్ గుడ్ మూవీస్ ఎన్నిసార్లు అన్నా చూడబుద్ది అయితది.
హ్ ఇంకా ఇంకా ఏ మూవీస్ ఇష్టం. ఊపిరి చూశినవా?
చూశినా
పాతదా కొత్తదా
తొలి ప్రేమనా కొత్తది.
ఆ బావుంటది.
హ్
గీతా గోవిందం
ఏమో గత గోవిందం అంతా శ్యామ్ సింగా రాయ్
అ ఏం ఉండదండ్ల
ఉ ఇంకా
అదీ విక్రమార్కుడు బలుపు ధరుబు బలుపు దరుబు మిస్టర్ పర్ఫెక్ట్
ఆ హండ్రెడ్ పర్సెంట్ లవ్
ఆ అది గూడ
నేను ఎప్పుడైనా బోర్ కొత్తే కొత్త సినిమాన కంటె మే ఇవ్వే చూస్తా
నేను ఊపిరి చూస్తా ఎక్కువ ఊపిరి సిన్మా
క బావుంటది ఆ మూవీ
ఊపిరి మిస్టర్ పర్ఫెక్ట్
ఓప్ సినిమాలు ఆ రెండు
ఊ
ఇది గూడా బాగుంటది గదనే
ఎంది
ఆ అదేంటి ప్రభాస్ ది ఇంకా అనుష్క్ ఆ ప్రభాస్ ఇంకా కాజల్ ది ఇంకొక మూవీ ఏంటిది
మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్
డార్లింగ్ కూడ బాగుంటది
ఆ అది గుడ బాగుంటది సిరీస్ అంటే నేను ఒక్కటే చూసినా హేమా జు హేమా బస్ లో సారి ఆమె బస్ లో వోతుంటే చూపిచ్చేది
ఏం సిరీసు
జస్ట్ మ్యారిడ్
అబ్బా అదే అ దాని కాలం అయిపోయింది
అది మొన్న మొన్న వచ్చిందిగా అది
ఊ అహాది అ అప్పుడు మస్తు ట్రెండ్ అయింది అవి టున్న అద్ టెండ్ అయిపోయింది అయిపోయిన్
ఇంకేం జూడ్లే న అట్లాంటి సిరీస్
ఇంకా సిరీస్ డియర్ కావ్య బాగుంటది
ఊహు
కావ్య జూడు బాగుంటది నీకు నచ్తది
ఊ సరే
ఊమ్ ఇంకా క చాలుంటయ్
నేనా యు యూట్యూబ్ లో ఎక్కువా ఏం జూస్త షార్ట్స్ చూస్తా అంతే
ఊ నేను వెబ్ సీరీస్ చూస్తా
హూ
నాకు మా అక్క అలువాట్ చేసింది వెబ్ సిరీస్
ఉహు
ఇంకొకటి కూడా ఉన్ టాదే రూమ్ అదే ఆ బృందావనం కూడా బాగుంటది సిరీస్ పేరు ఒకటి ఉంటాది
ఏంటిది లా అరే సూడ హలో హలో
హలో
ఆ చెప్పు ఉమ్మ్
ఇంతసేపు ఎవ్వరు ఫోన్ చేయరు నీతోటి ఫోన్ మాట్లాడేటప్పుడు అందరు ఫోన్ చేస్తారు
ళ్ల ఎవరు చేసిరు
మా ఫస్ట్ మా ఫ్రెండ్ ఇంకొక ఉడమే
ఆహా
దీనికోసమే
అచ్చ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చినావనే
ఆమెకి మీక్ నీకు సిక్స్టీకి అంతే
మ్మ్ ఉహ్మ్
ఆ ట్వంటీ ఫోర్ కి ఫిఫ్టీ సెవెన్‌కి అవసంలేదు
అవునులే వాళ్ళు ఈ చిన్న చిన్న దానికి ఇంత టైం వేస్ట్ చేయ్యరులే
ఆ
నేను మొన్న సిక్స్టీ తోటి మాట్లాడినా
ఆ
రెండు పోయినాయి నావి
ఏం పోయినాయి
ఇవే కనెక్ట్ గాక కనెక్ట్ గాక పోయింది ఇగా
ఓకే ఓకే
ఆ అయింది తర్వా త చెయ్ అనా తర్వాతయే పనుంది హ్మ్ రే పు రివ్యూ అది మేము బైండింగ్ చెపియలేదు
అవసర అ నేను అదే అనుకున్నా మీరు బైండింగ్ చెప్పలే కదా ఫైల్ అంటే ఈజీగానేే ఇయొచ్చు అనుకున్నా
కాద్ థర్ముల్ బైండింగ్ చేయమన్నాడు
అవునా గండీలో తక్కువ ఉంటాయి అంటేనే గండీలో ఎవరేవ ఉంటే బాగుండు తెలుసు
అరే ఆరోజు ఎలుసా ఎంత తీసుకుండు ఏ కలర్ కలర్ ప్రింటర్ కి సెవెన్ రూపీస్ ఏ
ఏడా
అడ మన కాలేజ్ ముందు ఒక జిరా క్స్ షాప్ ఉంటది జుడు అడ ఫుల్ తీస్ కుండా ఇంక మీ హాస్టల్ ప మీ కాలేజ్ పక్క హాస్టల్ పక్కన ఉంటాయిగా
ఉంటాయి ఉంటాయి అయితే అప్పుడు ఫిఫ్టీ సెవె గండిలో తీసుకొచ్చింది థర్మల్ బైండింగ్ ప్లసూ
ఎ తీంట వా నము వా
ట్వంటీ ఫైవ్ రూపీసో థర్టీ రుపీసో తీసుకున అంతే
ఆ అంతేనా
ఆ
మ్మ్ ఉహ్మ్ గ్రేట్
అందుకనే నేను కూడా అడుగుదాం అనుకున్నా, చూద్దాం రేపు ఒకవేళ వాళ్ళు అటు నుంచి వస్తారంటే తీసుకుంటాం అని అడుగుతా, లేకపోతే నేను ఇడ తీసుకుంటా,
ఆ ఫార్మాట్ నాదొకటి తప్పు ఉంది కొంచెం
ఏడా
ఇటు సైడ్ కొంచెం ఇట్లా లైన్మెంట్లు కొంచెం చూపెడతాలే నీకు అంటే నేను ఏం చేసినా అంటే హేడ్డింగ్, హెడ్డింగ్ తర్వాత కొంచెం ట్యాబ్ స్పేస్ ఇచ్చి అక్కడ నుంచి స్టార్ట్ చేసినా,
ఉ
అట్లా ఇయొద్దమ్మా హెడ్డింగ్ ఏ నుంచి స్టార్ట్ అయిందో దాని కింద మ్యాటర్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ కావాలి, ఎ మన్న
ఎవరన్నారు,
ఆ డిప్యుటి పెట్టు,
ప్యూటియా
ఆ డిప్యుటీ ఎండ్
పాౌంట సైజ్ ట్వెవే కదా
అవును హెడ్డింగ్స్ కి ఫోర్టీన్ స్పెట్స్ పెట్టుకో
హు మహం
ఉ
కంప్లీట్ చేసెస్ ఓకే ఓకే బాయ్
ఉ